హలో నెట్ఫ్లిక్స్ లో విత్ లవ్ అని మూవీ ఏదో స్టార్ట్ చేశానె
ఆ ఎలా ఉంది చూస్తున్నావా
బానే ఉంది అదే ఆ మమత రాకా ఏ ఇదే బక్కోడ్తో సినిమా ఇచ్చింది ఏంటది
ఏం సినిమా
డ్రా డ్రాగన్ మూమీలో ఉంటది హీరోయిన్ దాంతో దాంతో ఇంకో అమ్మాయి ఉంటది కదా ఆ ఇది తెలుగులో ఈ సినిమా తీసింది కదా గిరగిరగిరా అని సినిమా
అవును నేను చూసాను సినిమా నిన్న
ఎ నువ్ ఎందులో చూసావ్
నేనా అందులో ఏంటి అయి బొమ్మలో చూస్తేను
అవి బొమ్మలో వచ్చినన్నాయా నెట్ఫ్లిక్స్ లో వదిలాడు సగం చూసాం బానే ఉంది లవ్ స్టోరీస్ టెన్త్ క్లాస్ ఇంటర్లా ఇంటర్ అదిేమో ఇంటర్ ఇదేమో టెన్త్
ఆ నేన చూసా ఏంటి ఫస్ట్ ఫస్ట్ త్ బోరింగ్ గా ఉంటందనుకున్నా తర్వాత నుంచి బాగుంది
మ్ కానీ అమ్మాయి బాగుంటది కదా
మ్ బాగుంటదే హీరోయిన్ని
ఆడ్ చూడు బాలాజీ అంటా ఆడేమో టాపర్ ఇదేమో బ్యాక్ బెంచ్ లో పొడి చేది అటుకెళ్ళి కాంప్లెక్స్ లో ఉన్నది ఏంటది పిన్న పట్టుకెళ్ళి గుచ్చేద్దాడికి
వాడు టాపర్ కాదేమో ఇద్దరు ఒకేలా ఉంటారు ఇద్దరి క్యారెక్టర్స్ ఒకేలా ఉంటాయ్ అళ్ళకి
అ కాదే యి హీరో ఏమో ఇంటర్ చదువుతాడు హీరోయిన్ ఏమో టెన్త్ చదువుద్ది టెన్త్ లో ఆ ఆడు క్లాస్మేట్ని లవ్ చేత్తది ఇది దాని క్లాస్మేట్ నే
ఆ అవును క్లాస్మేట్ నే లావ్ జా
హుమ్ ఆడేమో టాప్ ర్ ఇదేమో బ్యాక్ బెన్ంచ అందులో హీరో ఏమో ఇంటర్లో ఏమో మెయిన్ హీరో మనకి ఆడు దాని క్లాస్ అబ్బాయిని చేేస్తాడు ఆడు క్లాస్ అబ్బాయిని అబ్బాయ్ నంటున్నాను చూడ అమ్మాయ్ న్
మ్
అమ్మయి ని లవ్ చెత్తడు అదిేం చెతద్ దొంగమొహంది హీరో ఫ్రెండ్ ని లవ్ చేద్దే
హీరో ఫ్రె ఆ
అవు
ఏంటి ఫస్ట్ హీరోయిన్ హీరోయిన్ ది ఒక్కటేస్ స్టోరీ మళ్ళీ వాడిది ఒక స్టోరీ ఇద్దరిది వేరువేరు స్టోరీలా ఉంటాయి
అవును కాకపోతే హీరోది హీరోయిన్ ది క్యారెక్టర్స్ రెండు సేమ్ ఒకేలానే ఉంటాయి
ఆ
ఆడు కొంచెం అల్లరి ఇది కొంచెం అల్లరే
ఆ
మ్ ఇంకేం మూవీస్ చూసావ్ నువ్వు
ఇంకెం చుల్లేదు అదే చూసాను ఇంకి వాళ్ళపోదున టీవీలో పోఓతేగ ఎతికేస్తాను హాట్స్టార్ లో ఏమన్నా చూద్దామని చెప్పి ఇంకేం చూడలేదు
మ్ ఏేంటో
కాసేపు ఇంకా మా అమ్మ రీల్స్ చూసుకుంట కూర్చుంది
ఏంటోనే కొంచెం సేపు చూడగానే డేటా అయిపోతుందా ఆ శషోట్స్ యుట్యూబ్లై షార్ట్స్ చూసి కొంచెం మూవీ చూసనంతె అయిపోంది సరేగా మళ్ళీ కొంచెం ముంచుకుంద మొత్తం అంతా అయిపోద్ నిన్నట్లా అయిపోాదన్ గ అన్నసే కొంచం దాసను
మ్
నోటిఫికషన్స్ వస్తున్నాయా చార్జింగ్ ది పోతుందా
ార్జింగ్ ఇందాక పెట్టాను ఏంటి స్టెప్స్ కౌంట్ చేస్తున్నానుగాద నడుస్తుంటే
మ్
అందుకని అత్తమనం ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటున్నాను
అం ఇంట్లో కూర్చుంటే తెలియట్లేదు కాని రోజు ఈ టైం కి ఆఫీస్ కేళ్ళేదాన్ని కదా మూడిన్ అంటికిని మధ్యాహ్నం ఒంటి గంటకి ని ఎండ బాబోయ్ నడి నెతిమీదే తగిలేదే బాబు తల్ నొప్పి
హ్మ్మ్
అంతా మెట్ట మధ్యన అంత ఎండలో వెళ్ళలి ఆఫీస్ లో వాళ్ళు ఆ టీ ఏంటిది గ్రీన్ టీ అంట గ్రీన్ టీ లెమన్ టీ అని తాగివారే
హ్మ్మ్
అంత వీళ్లో ఎవరికన్నా చల్లగా కూల్ డ్రింక్సో ఏవో ఫ్రిడ్జ్ లో వాటర్ తాగాలనిపితది గానీ
అదే గ్రీన్ టీ తాగితే మంచిది అంటారు కదా నేనే తీసుకుందాం అనుకుంటున్నాను గాని గ్రీన్ టీ ఎక్కడ మన టోర్ కేళ్ళి తీసుకోవాలి
హ్మ్మ్ ఓ ఉంటా
గ్రీన్ టీ బ్లాక్ కాఫీ ఇవన్న తాగితే మంచిది అని అంటార
హ్మ్మ్ మళ్ళీ కొన్ని రోజులు ఆగితే అది డేంజర్ అని చెప్తాడు ఎక్కువ తాగద్ద అని చెప్తాడు
హ్మ్మ్
నునాంగా
నేనేం పొద్దున్న ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ముందే ఏమన్నా తిన్యాలి అంటారు బనానా గానీ బ్లాక్ కాఫీ కానీ ఏమన్నా తీసుకోవాలి అని ఫోన్ లో చెప్తున్నారు కదా
హ్మ్మ్
నేనేమో వాటర్ మాత్రమే తీసుకుంటున్నా అక్కడికి వెళ్తేనేమో సారు మేడం మీరు అసలే ఏం తీసుకోవద్దు ఒక
అ
యఅవి అవి ఫ్రెష్ మాత్రం తీసుకోవాలంటున్నారు గానీ నేను అది మీరి ఇంటికి తీసుకోలేదు‌గదా అయి అక్కడికే తీసుకున్నాను అందుకే తీసుకోలేదు గింటి దగ్గర వాటర్ మాత్రమే వాటర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యాడ్ చేసుకొని తింట్ట్ననింకా
మార్నింగ్ లేవగా మార్నింగ్ లేవగ హాట్ వాటర్ దగాలి
ఆ హాట్ వాటర్ ఏం హే తాగుతున్నా
హాట్ వాటర్ ని మా అమ్మా పని చేయడానికి ఎళ్తు ఉంది కదా ఆఫీస్ లో అక్కడ మేడస్ అ టి హాట్ వాటర్ పెట్టమన్నారంట ఎళ్ళిన ఫస్ట్ డే
ఆ
హాట్ వాటర్ పెట్టమంటే నార్మల్ గా కొంచెం ఆ గోరువెచ్చగా ఉంటే చాలు మా అమ్మయి ఏం చేసింది బాగా హీట్ చేసేసింది మరిగించేసింది నీళ్లు బాగా ఇంటి దగ్గర మనకి నార్మల్ వాటర్ వస్తాయి గదా అంద్ గని బాగా మరిగించత్త మట్ట అంతా కిందకి తీరుగుతుందిని అలా మరిగించేసింది అది ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వాటర్ ని అంత హీట్ చేయకూడదు అని చెప్పనంట ఏం చేస్తుందా మేడం చూసుకోవాలి కదా హాట్ హాట్ గా ఉంటే వాటర్ గొంతుకు సేసుకుందంటా పాగేసిందంటా దెబ్బకి కళ్ళంటా నీళ్ళొ వచ్చేసి నోరంతా కాలిపోయి అసలు ఆ మీ వెంటనే ఐస్క్రీమ్ందంట కెలిపోయిందంట
హ్మ్మ్
మా అమ్మని పీల్చి
నాకు అక్కడ అలాగే ఇచ్చారు ఇంటికి ఎ ఫ్రెష్ వస్తారా అల్లగానే వేడి వేడికి కాలిపో పోతి గ్లాసు కాలిపోత్ ఉండాది అది పూఫని ఊదుకొని మరి ఏంటి గంట సేపు ఇకా అందుకే అ తాగడానికే గంట సేపు కూర్చుంటాను అక్కడ
అసలు అంత వేడిగా ఉంటే వాటర్ పట్టుకున్నప్పుడే తెలుతుంది కదా మనకి తాగలమో లేదో అలా పైకి అలా వేసుకుని అలా వేసేసుకుందంట ఒక్కసారి నోట్లకి వేసుకొని కొకేస్తుందంట
కాలిపోయా ఉంటదు బాగా
ఆ మామలు కాలలేదు అప్పుడు వెంటనే ఆ సారు మా అమ్మ మీద పెద్ద కేకలు ఇస్తాడంటయయి నీళ్లు నువ్వు తాగు నువ్వు తాగు చూపి ఎలా తాగుతారుని ఎంత వేడిగా కాసుకొచ్చేసా నీళ్లు అ మా అమ్మా ఈ రోజు ఒక్క రోజుక వెళ్తున్నని రేపు నుంచి ఇంట్లోనే ఇంకా ఎవరు ఇ ఆవిడ మానిస్తుందని ఆవిడ ప్లేస్ లో వెళ్ళింది ఆవిడ వచ్చేస్తుందంట
ఇప్పుడు లే ఇప్పుడు లేదా ఆంటికి కూడా జాబ్
ఇంకా లెధు కావడి కన్నకి ఏదో ఆపరేషన్ చేయించుకుందంటే ఆవిడ ఆవిడ ప్లేస్ లో మా అమ్మ వెళ్ళింది వన్ మంత్ చేసింది ఫైవ్ థౌజండ్ ఇచ్చారు మళ్ళీ మిగిలిని స్టైఫన్లు గట్టా అవన్నీ ఆవిడకే వెళ్తాయంట
హ
అలా ఉంది
ఆ
ఎన్ చెథామ్
మా అమ్బ చూసుకుంటుంది జాబులు ఎక్కడే ఆవిడేమో ఇక్కడ పాల్ పాల కేంద్రంలో ఎక్కడో జబ్ంద అన్నది ఆ ఇంకా మామయ మా శాలరీ తక్కువ అని చెప్పి ఇంకా వెళ్ళలేదు నన్ మిషన్ అదే మిషిన్ కొట్టడానికినికి ఇస్తున్నాన్నని చూడు ఆవిడ చెప్పింది ఇది ఉందమ్మ జాబ్ మీ అమ్మ వస్తారా అని మా అమ్మకి చెప్తేనే మో ఆవిడ ముంద ఎవరు ఇంకో ఆవిడ చెప్పిందంటడి మా అది నాకు ముందే తెలుసు శాలరీ తక్కువ పని ఎక్కువ చెప్ చెస్తారంటే నేను వెళ్ళనా ఇంకా మంచి మచ్చిదే ఏదో ఒకటి చూసుకుందాం అనుకుంటున్నాని అన్నది
ఎంత చరిపోరు ఫైవ్ థౌసండ్ వస్తార అంటున్నారా సెవెన్ థౌసండ్ అంటున్నారా
సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్
ఉమ్ మా అమ్మ అనుకుంటుందంట నాకు ఇంట్లో బోరు కొట్టేసి జాబ్ ఎతుక్కుంటాక తిరుగుతున్నాను అనుకుంటుందంట
నీకెందుకు బోరు కొడతుంది ఇంట్లో ఉంటే
మా అమ్మకి తెలియట్లేదు
ఇంటి దగ్గర ఉంటేనే మంచిది ఏం చక్క మళ్ళీ ఎంలో ఎంలో వెళ్ళి రావడం ఎందుకంట అంతదా
అదే సన్ స్క్రీన్లు ఫేస్ వాష్లు అయిపోతున్నాయి
ఉ నే నేను తీసుకోవాలి సంత ఏంటి ఎక్ససైజ్ వచ్చేస్తున్నాను కదా చెమటా వచ్చేతుందా ఏం బా ఏం తెలిసిపోతుంది హ్యాండ్స్ మీద ఫేస్ మీద
ఉమ్
అది చిన్న చిన్న ఇన్ని చెవ పక్కలోగా వచ్చేస్తుంది మా అమ్మ ఏమన్నా తీసుకో ఏమన్నా ఏమన్నా క్రీమ్ రాసు ఎక్కు ఎవైనా తీసుకో అంటది కాగానీ డబ్బులు మాత్రమే ఇవ్వదు
హ్మ్ హు మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలి సన్ స్క్రీన్ వాడితే ఈ సన్ సన్ స్క్రీన్ ఫస్ట్ నేను వాడే సన్ స్క్రీన్ చక్కగా ఫేస్ అంతా వైట్ ఉండేదే కానీ ఇప్పుడు వాడేదా ఏ బ్లాక్ కలర్ లో మట్ ఈ కలర్ లో వతుందో ఏంటో ఇది
బ్లాక్ కలర్ లో అవుతుందా సన్ స్క్రీన్
బ్లాక్ కలర్ అంటే అదే నల్లగా కనపడుతుందా
అ
మట్టిరంగులా సరే ఉండు మళ్ళీ చేతా మళ్ళీ చేతాను ఉండు
ఆ
హ్మ్ బాయ్
బాయ్